చెప్పండి
ఏం చేస్తున్నారండి
ండి మీరు ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి తిన్నారాఅండి
ఆ తిన్నామండి ఎం తిన్నారు
నేను చిత్రాన్నము ఉర్లగడ్డ వడలు తిన్నామండి
మీ మధ్యాహ్నం ఏం తిన్నారంండి మీ పలహారుని చెప్పారు
లేదండి పొద్దున ఇప్పుడు తినిద పొద్దున్న తినిండేందేండి మధ్యాహ్నం ఇంకా తినలేదు
మీ ఫుడ్ ఆ మీ పలహారం బానేందా
బాగానే ఉందండి ఎవరు లేరు కాబట్టి ఐదు ఐదు ఆరు వేసుకొని తిన్నానండి బాగా
హ్మ్మ్
మీరు అండి
మేము ఒక కారం దోశ తిన్నామండి నేను నా స్నేహితుడు
ఆహా మీ స్నేహితుడు ఏం చే
అ స్నేహితుడు సెల్ ఆ చరవహిని చూస్తున్నాడంండి
చరవా ఓ చరవాహని చూసి
ఆ చరవాహిని చూస్తున్నాడంండి అతను ఎప్పుడు అంతే
ఆఓహో ఇంకేంటండి విశేషాలు
ఆ మీరండి ఆ మీరే చెప్పాలండి మీ విశేషాలు మీరూ ఎక్కడండి చదివండేది మీ యొక్క బాల్య బాల్య
ఆ నా బాల్యం అంతా మా ఇంటి దగ్గర అయిపోయింది కానీ మీరు ఆ ఒకవేళ మీకు ఒక శక్తి వచ్చింది అనుకోండి మంచిగా ఏం చేస్త సారండి ఆ శక్తితో
శక్తితో అండి
ఉ
అంటే ఎలా అంటే శక్తి అంటే ఆ మొత్తం ప్రపంచాన్ని అంతా మనం అం అంచలో పెట్టుకోగలము అంచులు వేయగలమన
ఆ అట్లాండి
ఫస్ట్ అండి మంచి నచ్చుకోకుండా మనుషులందరినీ
ఆ అవునండి ఎందుకండి అలా
పట్టలేదండి ఇది ఇప్పుడు కాలేజ్ చూసారు ది కళాశాల చూసార అనుకోండి ఆవును ఇప్పుడు మీరు మదనపల్లి మీకు తెలుసు కదా
తెలుసండి
మీరి ఇక్కడ మీ పదిహేడవ తరగతి పూర్తి చేసుకోబోతున్నారు
అవునండి
కళాశాల అంతా నచ్చదండి నాకి దీంట్లో కొంతమంది నచ్చుకోకుండా వ్యక్తులు ఉన్నారు ఆ ఇచ్చారంట సూప్ ఆ ఒక శక్తిని తప్పకుండా దాన్ని మంచి వినియోగించి ఒక ఇద్దరిని ముగ్గురిని చంపేస్తారండి
మంచిదండి ఒకవే ఆ మీకు చిన్నప్పుడు ఏమైనా ఆ చేసిన అల్లరి పనులు ఏమన్న గుర్తున్నాయండి
చాలా ఉన్నాయండి ఒకటంటే కాదు
ఆ చెప్పండి మాకు సమయం చాలా ఉంది మన దగ్గర
ఎక్కువ అంటే నాకి ఇద్దరు అక్కలు ఉన్నారండి
అవునండి
దానిలో మా పెద్దక్కతో నేను అంటే ఏజ్ ఆ వైస్ చానా పెద్దది కాబట్టి మాకుకు నాకు పది ఏళ్ళ వ్యవధి తేడా ఉంది ఇద్దరికి మా చిన్నకి నాకు ఒక ఏడు సంవత్సరాల వ్యవధి ఉంది తేడా ఉంది కాబట్టి మా చిన్నకతో నేను ఎక్కువ ఏంది గొడవలు పడ్డానండి అంటే చిన్న చిన్న దానికి కూడా అలా
ఆహా
ఉ
అదేనా అండి
ఆ అదే అండి చిన్న చిన్న దానికి కొట్లాడేది ఆ
మీకు టీ అంటే ఇష్టమా కాఫీ అంటే ఇష్టమా
నాకి ఎక్కువ పాలంటే ఇష్టమండి టీ కూడా తాగుతానండి కానీ పాలంటే ఎక్కువ ఇష్టం కద్ తెలుగు తెలుగు తెలుగులో మాట్లాడాల కార్యయం దుర్గా
కనకేశ్వ గారు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దీని గురించి మాట్లాడక కండి ఆ ఈ ఈ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఆ
ఏమిటి గురించండి
ఇప్పుడు మనం దేనిల గురించో దేంట్లో మాట్లాడుతున్నాం
ఆ అర్ధమైంది అర్థమైంది మా స్నేహితాళి గడు ఎందుకోని
ఇంకేంటండి విశేష్
ఆ ఉతికేసామండి చేత్తో ఉతికాము ఆ బట్టలు ఉతికే యంత్రం లేదు కదా మాకు చేతుల్తోనే ఉతికేసాము అవి ఎక్కువ ఎండ లేకపోవడం వల్ల బట్టలు కూడా సరిగ్గా అర్ లేదు ఆరైతే నీట్గా దాన్ని మడత పెట్టేసి ఒక మంచి బ్యాగ్ లో పెట్టేస్తే సరిపోతుందండి
ఆవ్ ఆ బట్టలన్నీ అయిపోయయండి మంచిగా సర్ది పెట్టే సను
మ్
మన వ్యవధి మా వ్యవధి ఎప్పుడైతే బయట పడుతుందో అప్పుడు తొందరగా ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపోవాలని ఉన్నానండి
చ చాలా దగ్గరలోనే ఉందండి కళాశాల సంబంించిన ఆమె త త్వరగా అది అ వ్యవదిని పొడికిచ్చిందో లేదా ముందుగాల చెప్పిందంటే త్వరగా అయిపో పోతుందండి మనం ఇంకా మ్ ఎలా ఉంటున్నరండి ఒక్కరే అంత పెద్ద ఒక గదిలో
ఏం చేయాలండి ఏం చేయడానికి కాబట్టి ఒకదాన్ని ఉంటున్నానండి
మీ కష్టము పగ వాళ్ళకి కూడా రాకూడదండి
అవునండి
ఆ అడగొచ్చండి మీ మీ గురించి మీరు ఈ ఓ ఒక రెండు సంవత్సరాల మంటి ఈ ఇప్పుడు చివరిగా మీరు ఇంటికి అంటే మీ గృహానికి వెళ్ళేటప్పుడు ఒక్కరే ఉండడం నేర్చుకున్నారు ఎలా ఉంది మీకు ఈ అనుభూతి ఏమన్నా నేర్చుకున్నారా
చాలా సంతోషకరంగా ఉందండి ఎందుకంటే ఎప్పుడు నేను ఒకదాన్నే ఉండలేకపోయాను మొదటిసారిగా ఒకదాన్నే ఉంటున్నాను అది చాలా సంతోషకరంగా ఉంది
ఎందుకంటే మీరు ఒక కిందకి మీ భోజనం తినడానికి కూడా వెనకాల కొంతమంది మీ స్నేహితులు వాళ్ళు
ఆ వచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా లేరు కాబట్టి ని ఒకదాన్నే వెళ్ళడం అలవాటు చేసుకున్న
మ్ మీకు ఎలా అనుభూతి అంటే మీకు చాన ధైర్యం వచ్చిందని అనుకోవ ఈ ఈ రెండు స ధైర్యశాలి
అవునండి
శక్తిశాలి డ్రాగన్ ఆ శక్తిశాలి మాదిరండి
అవునండి
అయితే ఇలానే మీరు బయట కూడా ఉండడం నేర్చుకోవాలండి
అవును నేర్చుకోంటానండి ఖచ్చితంగా ఖచ్చితంగా
మహానగరాల్లో ఉండాలి కదండి మన చదువు కూడా అయిపోయింది మ్ మ్ హు
ఇంకా మీకోసం అడుగుదామని చాలా ప్రశ్నలు తయారు చేసి ఉంచానండి
హ్మ్ అదేమన్నా వంట అండి తయారు చే
ఆ అవన్నీ అడుగుతాను మీరు కూడా సమాధానాలు చెప్పండి కొన్ని ప్రశ్నలకి
తప్పకుండా అండి హ్మ్ ఉమ్ చెప్పండి
మొదటి మాట చెన్నకిషోర్ గారు
ఆ చెప్పండి
ఈ మధ్య ఎలా ఉన్నారు మీరు
చాలా బాగున్నానండి
ఆహ
ఆ లేదండి ఎక్కువ ఇంటికి వెళ్ళ బుద్ధయితాంటే తల్లిదండ్రులు చూడాలంటున్నారు కదా
ఒక్క నిమిషం చెన్నకేశవ్ గారు
ఆ చెన్నకేశవ్ గారు మీరు ఆ ఈ రోజు కాదండి నిన్న ఎలా గడిచింది మీకు
నిన్న అండి ఏదో అండి ఉన్న ఇక్కడ ఉండల్లా వద్దా త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్లుంది పెద్దగా ఏం లేదండి ఒక్క మేము ఇద్దరే ఉన్నాము కదా మా స్నేహితుడు నేను అతను ఎక్కువ నిద్రపోతూ ఉంటాడండి
అవునులేండి
నాకేందుకంటే మెయిన్ నిద్ద రాదు నాకు ఎక్కువగా నిద్ర రాదండి ఆ నిద్ర రాకు ఓసి ఓగతూరి నిద్ర వచ్చిందంటే డైరెక్ట్ గా ఇంకా ఏమంటారు లోకంతో పనిలేదండి నిద్ర పోయానంటే ఒక పది ఏనుగులు వచ్చి లేపినా కూడా లే లేవలేను
మీలు లేండి అలా అయితే మనకి ఎలాంటి ఆ ఆ ఆలోచనలు ఉండవు హాయిగా నిద్రపోవచ్చు
హ్మ్
ఈ రోజు ఏమైనా కొత్తగా జరిగిందా మీ
కొత్తగా ఏం లేదండి ఆ పొద్దున్నే లేట్గా లేచా ఆ పొద్దున్నే చాలా ఆలస్యంగా ఆలస్యంగా లేచాం లేచిన తర్వాత ఇవన్నీ బట్టలవన్ని బట్టలన్నీ ఉతికేసి ఎప్పుడు జరిగేలాగే జరిగిందండి కొత్తగా ఏం లేదు మీకు అండి
కొత్తగా ఏమైనా జరిగిందా అనని మీరంటే
నా దగ్గర ఏం జరగా లేదండి ఎప్పుడు పాతగానే జరుగుతుంది కొత్త కొత్తగా జరగడానికి ఏం లేదు
హ్మ్
అంతే
మామూలుమే అండి జీవితాము జీవితం అన్నాక అలానే కదా
అవునండి రుతుచక్రం లాగా ఉంది ఇంట్లో అందరు బాగున్నారండి
ఆ బాగున్నరండి, మీ ఇంట్లో అండి?
ఆ మా ఇంట్లో వాళ్ళు అందరు కుసలంగా ఉన్నారండి, ఖాళీ సమయం దొరికితే ఏం చేస్ సారండి మీరు
కాలీ సమయం దొరకితే ఖాలీ సమయం దో ఏం దొరికినా గుడ నేను ఊరికే ఉంటానండి. ఖాళీ సమయం దొరికితే ఏమన్నా, ఆ యంత్రం ఉంటుంది చూడండి మూసే తీసే యంత్రం, ఆ యంత్రము లేకపోవడం వల్ల మా స్నేహితుడి యంత్రం తీసుకొని ఏం చే ఏం చేయాలని ఆలోచించి, ఇలాంటి మన ఏమం టరు మన మన చదువు అయిన తర్వాత మనము ఉద్యోగాలకు పోతాం చు చూడండి, అలాంటివి ఏమైనా దానికి తగ్గట్టుగా ఒక కాగితం రె దానికొచ్చే కాగితాలు రెడీ చేయడం గాని, కొత్త కొత్తవన్నీ నేర్చు కుంటానండి ఊరికే అయితే ఉండలేను, ఆ ఏదో కొంచసేపు పూ ఇది రోస్టింగ్ అ ఆ కొన్ని ఇప్పుడు కొత్తగా వచ్చాయ్ చూడండి నవ్వే కొన్ని ఆ ఏమంటారు దాన్ని, టెలివిజన్ కొన్ని కొన్ని ఆ ఆనందకరమైన ఉన్న సమయాన్ని చూస్తానండి
ఆ అర్థమైందండి అర్థమైంది. ఇంకా మీకు చదువులెల కొనసాగుతున్నాయ్
చదువు అయిపోయి వచ్చిందండి, ఇంకా ఉద్యోగం ఒకటే
అవునా అండి. పరీక్షలు బాగా రాస్
ఆ బా రాసామండి.
ఆ పరీక్ష క్షలు బాగా రాసి ఉంటే ఒకవేళ మీకు
రాసి ఉంటే
ఇప్పుడు ఆ ఫలితాలు ఎప్పుడు వస్తాయని అనుకుం
ఫలితాలు ఒక రెండు నెలల పరిధి చెప్పారండి వాళ్ళు. కానీ ఒక ఒక నెల పరిధిలో వస్తే చాలా వరకు మేలు.
ఆ సరే అండి చెన్నకేశ్వర్ గారు, మీతో మాట్లాడటం చాలా ఆనందకరంగా ఉంది.
ఆ సరే అండి, సరే అండి.
చెయ్య చెయ్య చెయ్య చెయ్య చాన చెయ్య చెయ్య చెయ్య చెయ్య చెయ్య
దుర్గా